అలో
ఆయ్ ఏం జేస్సున్నవ్ ఎం లేదూ ఏఐ స్పెషలిస్ట్ ఇప్పుడె దం అనుకున్నా ళ్ళ తర్వాత ఫార్మట్ ట్ ఎవర్దగ్గర సరిగ్గా లేదంట గదా
ఆమె పెడ్తా అన్నది పెట్టలేదా
ఎవరు
మాడం
మ అసలు మడం ఏడ వీ పెట్ట
ఉహు మేజర్ ప్రాజెక్ట్ రివ్యూ ఎప్పుడు ఫైనల్
ఐపోయింది ఫైన్
అంట్ ఎవాల్యుయేషన్ జేస్తరు గద ఎవరో ఒచ్చి
అది అదేం జేప్పలె అసలే ఏమన్న జేప్తే గద
ఓకె మా ఫ్రెండ్ ఒకామె రీసర్చ్ పేపర్ గుడా చేశి వాళ్ళ మెంటర్కి జూపిచ్ ఇ
మన మెంటల్స్ ఉన్నారు ఎం తెలివ్ ఉండదు ఎం ఫస్ట్ల చప్పరు ఎట్ల జేయాలో నె ఇ ఏం చేయాలంటే తర్వాత చూస్కుందం ఇంక వన్ ఇయర్ ఉంది గదా న మామెంటరైతె ఆ ఇగ ఇట్లాంటి మెంటర్స్ ఉంటె ఏం జేస్సం
మంచోళ్ళు గదా వాళ్ళే
త్తమోహాలు
ఉమ్
ఫస్ట్ల ఎంత స్వీట్ ట్టిగ మాట్లాడిరంటే మొత్తం నేన్ చూస్కుంటం మా మీక్ ప్రతిదీ రీసర్చ్ పేపర్ పబ్లిషై తో నేను చూసుకుంటామా ఇది అమ్మా అదమ్మా అని మాట్లాడిండ్రు ఇప్పటికి వస్తే అసలు వాళ్ళకి ఏం తెల్వదు ఇప్పటి వరకు ప్రాజెక్ట్ ఎమంటారు
అసల్ వాళ్ళని అదే కోఆర్డినేటర్ వాళ్లు ఎట్ల అసలు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు కూడా మేము ఉంటాము అన్నట్లు
అదే గాధ
కొంచం బి డి జెసిన వాళ్ళు కొని వాళ్ళు ఐ ఐడియా ఉంది తెలుస్తది చెప్తారు ఇట్లాకాదమ్మా ఇట్ల చేయాలి అట్ల ఇట్ల చెప్తారు అసల్ అవుట్ పుట్ చూసే అ ఒకే అ అంతే
హు
ఊహు ఏ మరి జెస్తారు అ లాస్ట్ కె రేప్ ఏం లేదు టు మంత్స్ నుంచి నేను గుడిక్ పోతలేను ప్రతిసారి పండుగో ఓచ్చినప్పుడల్లా నాక్ ఏదో ఏ పండుగ పడకి పో ఏదో ఒకటి ఐతుంది పోదామంటే
అయ్యో ఈసారి అంతా సెట్ కొంచెం తగ్గింది కదా సెట్ అయిపోయింది కదా ఫో
హు పోత రేప్
ఏఇ అంటే మీ మీ దగ్గర ఉన్న గుడి ఇంకా నాన్ దాసిపేట్
హు రేపు అన్న నా గుడికి ఏమో చూస్తాం అన్న తీసుకపోతాడు అక్క కు ఫీస్ ఉంటది గదా ఏమో మరి
రేప్ హాల్ డే లేదా
ఇవ్వరు కదా వాళ్లకి
ఇవ్వరా
హు
అనూష రేపు అ హాలిడే ఉంటుంటే ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ హాలిడే ఉండేది
హు అవును హు రోజ్ మేరీ అ ఫన్ ఎందుకు అంటే కేక్ బన్ సు చిన్న చిన్న గా ఉంటాయి జుడు అవి ఇంగా గారెలు
ఆహా హ
హు
నాకు ఆకలేస్తుంది ఫుల్
అవునా ఎం బైటికేమన తిని రాపో
ఏం తినాలి ఏం తినాలన్ పించట్లేదు మన్ను తినాలనిపిస్తుంది
మండి ఆ
మండీ ఎట్లా తినాలన్ పిస్తుంది కానీ ఇగా కుదరట్లేదు లే
ఎందుకు మీ ఫ్రెండ్స్ ఉన్నారు గాదా
హు అవునండిమా ఫ్రెండ్స్ ఉన్నారు గాని పైసలు ఉండొద్దా
ఉంటాయి వాళ్ రిచ్ కిడ్స్
అట్లా ఎవరు పెట్టుకోరండి పైసలు ఎవ్వరు వాళ్లది ఎంత రిచ్ కిట్స్ అయినా
అవునా
ఉహు
హు
ఒకసారి వాళ్ళు పెట్టుకుంటారంటారు ఒకసారి మనం పెట్టుకున్నాామ అంటారు కానీ మొత్తం అయితే వాళ్ళు ఎప్పటికీ పెట్టుకోు ట్రూ
ఉహు
అ
ఇంకా చెప్పు రేపు వెళ్తురా మీరు కూడా గుడికి
ఆ వెళ్తాం కావచ్చు
ఎవరువరు,
నేను మా రు రూమ్ మెయిట్ స్మ హాస్టల్లు జూనియర్స్, సీనియర్స్
అచ్చా ఇంకొక ఆయన ఉంటాడు కదా ఫ్రెండ్ మన ఫ్రెండ్
మన ఫ్రెండ్ ఏం బో అండి తన వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్తారు కావచ్చు,
అచ్చ ఓకే
ఉహు
ఊ
ఇంకా మరి ఈ రోజు పొద్దున మొత్తం గేమ్స్ ఆడుకుంటే కూర్చున్నారా ఇగా
అంటే ఏసీ వేసినారు మంచిగా ఏ ఇగా గేమ్స్ ఆడుకున్నాము, కాసేపు కాసేపు బయో దగ్గరనే చాలా లేట్ అయ్యింది అనమాట బయో దగ్గర కనెక్ట్ చేసి భయో వేసే వరికి
ఆ
ఉ ఇంకా ఒక క్లాస్ రూమ్ లో కూస్తున్నాము,
ను మన క్లాస్ లా కూర్చొని పోలే
వే ఆ క్లాస్ లో ఏసి వేసినరు సల్లగా ఉంది.
ఆహా
అక్కడ సల్ల గా ఉంది గాని అడ కూస్తున్నాము ఒకసారి వచ్చి ఏ బ్రాంచ్ మీరు ఆ ఎందుకు ఇక్కడ కుసున్నారు, అది ఇది అన్నా
ఆ
ఇంకా లేచి మన క్లాస్కి వచ్చినాం
ఉహు
ఉ ఏఐ కూడా ఈ రోజు తీసుకుంటే అయిపోయేది,
అసలు కదా పొద్దున్న తీసుకొని ఉంటే అసలు మళ్ళా కాలేజ్ పోకపోయేటోళ్ళం మనం,
అవి ఎంత క్లమ్జీ తెల్సా ఆ ఎక్సెల్ షీట్ ఒకసారి అంటది లేదు పేపర్ లో రాయమంటది. మేము వెళ్ళినాము అ అన్నమాట మేము వెళ్ళినాము లెవెన్ ఓ క్లాక్ కి రా వచ్చి చెప్ప చెప్పండి అని చెప్పింది ఆ గ్రూప్ లో మెసేజ్ పెట్టింది.
ఉ
ఎక్సెల్ ఎక్సెల్ షీట్లు నాకు ఇట్లా కావాలి ఇట్లా కావాలి మొత్తం ఫిఫ్టీన్ థర్టీన్ థర్టీ మినిట్స్ ఆమె అదే సోది పెట్టింది. లాస్ట్ కు వస్తే ఇది కూడా ఎట్లా ఉంది ఆ ఎక్సల్ షీట్ ఒకరు కాపీ వేస్తే మళ్ళీ ఇంక ఒకరు డిలీట్ చేస్తారు. మీమే ఫస్ట్ బ్యాచ్ అన్ని పెడుతురు,
అవునా ఎవరాలు రూల్ నెంబర్స్ ఆ లేదు లేదు నాది సిఆర్ ఫిల్ చేసింది
ఫస్ట్ మా ఫ్రెండ్ ఒక ఆమె ఎక్సెల్ స్షీట్ రెడీ చేసి గ్రూప్ లో పెట్టింది, అట్లా కాదు అని సిఆర్ స్ప్రెడ్ షీట్ అంటే ఆ ఎక్సఎల్ షీట్ లో ఫస్ట్ మేము పెట్టుకున్నాం అనమాట నేమ్స్ స్
హా
తర్వాత స్ప్రెడ్షీట్లా ఆమె పెట్టుకుంది పైన త్రి కాలి ఉ ఉన్నయని మేము పెట్టుకున్నాం అంతలోపు అవి డిలేట్ చేసి మళ్ళా వాళ్ళు పెట్టుకున్నారు మళ్ళా ఇంకా వేరే వాళ్ళు ఉంటరు వాళ్ళు పెట్టుకున్నారు అట్లా కాప్ డిలీట్ చేస్తున్నారు మళ్ళీ పెడుతున్నారు
అవునా
మ్ అందరికి యాక్సెస్ ఇచ్చిరు రూల్ నెంబర్ వైజ్ పెడితే అయిపోయేది
అట్లా అవును అయిపోయేది ఇంతా లాగ్ చేస్తురు
ఇంకా ఆ మేడం కరెక్ట్ లేదు ఆ మేడ ఉంటుంటే ఎంతలా అయ్యేది
మ్ ఆ మామ్ ఓక్క ఎం చెప్తంలే ఆ
ఇంకా చెప్పు
పోతే గంట తోల్ లేస్తది ఏం చెప్పదు మళ్ళా
అవును అవును నిజం ఆమె టోటి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మళ్ళ
ఎట్లనో ఏమో మరి ఇంత ఎక్స్పీరియన్స్ ఎట్లా వచ్చిందో ఏమో అర్దాం గాదు ఏముంది ఇట్లనే అందరితో సోల్లు వేసుకుంటూ వచ్చి ఇది కావచ్చు
ఈరోజు బస్సులా ఘోరం వేడి తెలుసా అసలు బస్ బ్యాగ్ పెట్టడానికి వెళ్తే
అయ్యా మరి ఇంకా రేపు రేపు ఎట్లా
అబ్బా తడిషి పోతుంది నాకు ఎనకాలెత్
అచ్చా ఒక చిన్న ఫ్యాన్ మీషోలో కోను కోబెటర్
అదా నా చె నా చెయ్యి నా మొక్కానికి గూడా సరిపోదుఅది
అబ్బా ని మొహం ఇంత పెద్ద ఉన్నట్టు ఉన్నది గింత మొహంనికి సరిపోదా
అయిన యినా సరే ఆడ కిటికీ ఓపెన్ చేస్తే గాలి అదె వస్తది గాని వేడిగాలిస్తది
వేరు అవును అగడిగాలి వస్తది
మ్ దాన్ని వల్ల నా మొత్తం ము క్కు మొత్తమఇట్లా పట్టేసుకుంటది ఉ అని ఉమ్ చూడు ఎన్ని కష్టాలు డేస్ కాలర్గ్ ఉంటే మీరు అఫ్టనూన్ నడుచుకుంటేనే పోతారా అంత ఎండకి అంటే ఈవినింగ్
లేదు మా ఫ్రెండ్ డ్రాప్ చేస్త వస్తుంది ఇప్పుడు ఒకప్పుడు నడుచుకుంటనే పోయేటోళ్ళం ఒక ఒక వన్ మంత్ నుంచి మా ఫ్రెండ్ డ్రాప్ చేస్తుంది
అచ్చా
ఆ
ఎందుకు మీ ఫ్రెండ్ తో మాట్లాడతలే ర్ ఇంకో ఆమె
ఆమెనే మాట్లాడట్లేదు మళ్ళా మేము మాట్లాడినాక గూడా వాళ్ళు ఏం మాట్లాడట్లేదు అని చెప్తుంది ఒక రోజు నేను ఇంకా సిఆర్ ఉండి పిలిచి మాట్లానాం అసలు ప్రా ప్బ్లం ఏంటి ఏమైంది అంటే నాకేం కాలేదు అని అన్నది పక్క గూస పెట్టుకొని మాట్లాడినం
ఉమ్
ఉంటే ఏం కాలేదు అన్నది మళ్ళ నెక్స్ట్ డే నుంచి చ్చి అందరితో వాళ్ళ వాళ్ళు మాట్లాడనే మాట్లా అట్ల నేను ఎందుకు మాట్లాడాలి టూ మంత్స్ అయితే అయిపోతది కదా, వాళ్ళతోటి ఎందుకు ఉండాలి నేను అని చెప్ చెప్తుందంట
ఆ అవునులే
అట్లాంటప్పుడు ఎలా మాట్లాడాల అనిపిస్తది టూ మంత్స్ అన్ని అనుకునేది ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడింది
ఏమో మరి ఆమెకే దెలువాలి
అ
హ్మ్
ఓకే అండి మరి బాయ్
ఓకే బాయ్